హలో
తన్నారు
ఆయన అడుద్దు అన్నాడు అక్క
హు ఇంచేపు ఏదో చెప్తానవ్ నేను చక్కగా పని ఉండే నాకు అందుకే ఫోన్ కట్ చేసిన హు మీ ఇంట్లో అందరు ఏం చేస్తన్నారు మంచిగా ఉన్నారా మీ ఒళ్ళు అందరు
ఆ మంచిగానే ఉన్నారు అక్క ఇంటి పక్కలు కూడా ఇల్లు కట్టుకుంటాలని మొత్తం షిఫ్ట్ అయ్యు ఇక్కడికి
హు
పక్కనే షాప్ పెట్టుకున్నారు మంచిగా దగ్గర అయింది షాప్ ఇగ
హు షాప్ దగ్గరయిందా మీకు
దగ్గర అయింది ముంచిగా పక్కనే అయింది
హు ఓ మాకు చాలా దూరం పోవాలి షాప్ కు
ఆహా మకి పక్కనే
అమ్
ఇగ ఇటు పక్క వాళ్ళ ఇటు పక్క వాళ్ళ ఏమో వాళ్ళు ఎవ్వరితోనూ మాట్లాడరు వాళ్ళ వాళ్ళ ఇంటి చుట్టు గొడవాలే వాళ్ళకైతే
ఉమ్ మా కూడా ఒకళ్ళు ఉన్నారు వాళ్ళయితే ఊపచ్చిన దానికి లోల్లి పెట్టుకుని చూస్తారు వాళ్ళతో గోస్ అయితంది నాకు
మా ఇంటి పక్కలు కూడా గట్లనే ఇక వాళ్ళు ఎవరితోను మాట్లాడరు వాళ్ళది వాళ్ళే ఉంటారు ఓకే లోల్లి పెట్టు ఒక అందరకు గాని
ఈ లొల్లులు పెట్టుకోని వాళ్ళకు ఈ లొల్లు లు పెట్టుకున్నోళ్ళు పక్కనే ఉంటే అదొక టార్చర్ ఇగా
ఆ అవును
ఆసలు వర్షం పడుతలేదు ఉమ్ ఇగో నాకైతే మొత్తం మా మా ఇంటి సైడే కొడతది మళ్ళ ఆమె లొల్లి కొత్తది ఆ చెత్తంతా కుప్పేత్తది నా ఇంటి సైడ్ నేను ఊడ్చకోవద్దని అంటది ఆ చెత్త కుప్ప ఏసి ఉంటది అరే మా ఇంటి సైడ్ సరే నేను ఊడుచకోవద్దా నా చెత్త నేను నీ ఇంటి ముందట పెడతానుమ నా అనిపిత్తది కాని స్టార్ట్ చేసింది అనుకో లొల్లి పెద్దగయితది అ సప్పుడుగా కూకో
కొనాళ్ళు ఉత్తరు
ఉమ్ మొన్ననయితే ప్లాస్టిక్ బాల్ తోని క్రికెట్ ఆడడం తో నా కొడుకు ఆ బాలు కారుకి తాకినందుకు ఈ రోజు మస్తు గొడవ చేసిరూ గొడవ అంటే మామూలు గొడవ చేయ్యలే గ ప్లాస్టిక్ బాలు ఏమైతది అది ఎంత తల్గా ఉన్ గవంత వందలా ఆతు
ఈమె కార్కు మరి ఏం కానీ ఎందుకు లొల్లి పెట్టుకున్నారట
ఏమో నేను చెప్తలే లొల్లి ఎట్టుంటాది ఇంకా ప్లాస్టిక్ బాలు ఏ ఉన్నా అట్టి అదేనా అది పైసలు పెట్టికున్నట్టు బిల్డప్! ! ! బిల్లప్ చేస్తారు బాగా ఉమ్ మళ్ళీ ఏమంటే మాకు గోసేతే
ఉంటాయ అక్క మరి
మామూలు మామూలు బూతులు కాదు అవి
ఉమ్ పిల్లు కోతులున్నాయి మొత్తం మీది మీదికే వత్తన్నాయి కొరకడానికి
ఉమ్
ఇ ఊగా డోర్లు ఏసుకోని కూడా అయితాంది అన్ని
అంతమంది మీద వడి ఏ పడుతలేదు మాకు మా కోతులు మంచిగా అయినాయి హి హి హి హి మంచిగా అయినాయి
రెడైతానాయి ఊ ఇంట్ల కాడ డోర్ పెట్ నంకా కూడా తీసుకొని వస్తాలే అన్ని తింటానే
ఈ సర్లే వచ్చినాయి అన్ని ఇంట్లో
ఓ సాయంకాలనే వచ్చినాయి వచ్చి ఈడ బియ్యం సంచి కొరుకుతాయి ఆ వచ్చితే దా
మా కోడి పిల్ల లేసింది పన్నెండు పదమూడు గుడ్లు ఎత్తే రెండు రెండు పిల్లలు చే ఇన్
ఓ వాట్లయితే ఇట్లా మరి ఆ రెండు పిల్లలన్న ఉంటాయి అయ ఎడా కుమరి
ఏమో దాన్ని కమ్మే ఉంచిన చిన్న పిల్లలు కదా అమ్మే నీళ్ళు పోసి ఇంత మేపసినా అలుు ఉన్నాయి అది మంచిది అదే కోడి కాని అంత అగమగని చేసింది మేమే చూసుకోలేదు వాటితో పాటు రాత్రిపూట వేరే పిల్లలనిసిన అది తెల్లందాక వాటిని పోడ్సి ఇ గుడ్లను బలగ్గుట్టింది లేకపోతే మంచిగానే ఉండు నేను పక్క పంటే వేయకుండా దీని మూత గట్టిగా పెట్టినా అయిపో అసలు వేస్ట్ పని పనిచేసేవానికి ఇచ్చిన
ఇంకేమన్నా కోడి గుడ్లు పెట్టింద మరి
కోడి ఒకటి లుకుకిచ్చింది ఇక పొదిగిద్దామంటే
ఈ ఎండాకాలం పిల్లలు చేర క రాగగా మరిపోదు
చే చేతుది ఒకటి రెంని చెప్తుంది చాలంతక అంతా సర గుడిర ఏం వస్తుంది పిల్లలయితే అమ్ముకోవచ్చు ఏం కా అవిముంటాయి ఒకటి రెండేమి ఉన్నా కన్నా ఏమ కదా పందం కోల్లు కదా అవి ప్యాంటు
ఆ పందంకల్ రెండు వేలు మూడు వేలు అముతేయా
ఒకటి రెండు వేలు ఇరవై ఐదు వం వందలు ఒక్క పిల్ల ద ఎక్కినన్నాయ గదా ఇట్లా ఫ్రిడ్జ్ లో పెడతా గుడ్లు ఫ్రిడ్జ్ లో పెడితే ఖరాబ్ కావు క ఖరాబ్ కావు మంచిగనే ఉంటాయి పొదిగేత్తే కూడా పిల్లలు లేపుతాయి బయట వెడుతేనే కరాబ్ అయితాం గుడ్లు
ఒక వేడికా
ఉ చిన్నమ్మ ఎప్పుడొతదో ఇంకొ ఫిలిం మెచ్చుకుంటారు మేమమ్ మీ మమ్మీ అన్నం పెడతాందా మరి దానికి
ఆ పెడతాంది మే రోజు పెడతాంది నాకు
ఉ
కాని ఆ పిల్లి ని సున్న రోజే తింటది
నీసులు గాని రోజు ఏడ తింటాంది మరి
ఇయ పెరుగుతను పెడతుదింటది ఏడున్నదింటది
హు
కానీ అది వచ్చినగాన్ మంచి ఎలుకల్ లేకుండా అయినాయి
హు మంచిది ఒక అందుకయ
హ్మ్
ఎలకలతోనే గోసం పెంట పెడతాయి ఎలుకలు బట్టలలో వచ్చి ఆగ మాగం చెత్తయ్
అవును నా పాయింట్ కూడా కొట్టిందికు కొత్త పాయింట్
ఉమ్ అందుకే కదా ఎలుకలు డేంజర్ ఎ
అ
పెళ్ళి కొంతకు మంచిగ చేత్తం తి
ఆ
హు ఉ
చిన్నమ్మా ఎప్పుడుత డాకమ్మా ఎగ్జామ్స్ అయిపోయినాయ
చిన్నమ్మా ఇంకా నిలబడుతది కావచ్చు దానితో పాపం గోస అనిపిత్తాంది కానీ ఇంటికి వత్తె సెల్ సెల్లు చూడే ఉండు ది ఇంకేం ఉండదు అందుక్ క్యాస్టల్ ఉండే నయా న్ మళ్ళ ఇత్తది కానీ ఉండాలి వచ్చినంక ఒ ఒక గ్రామప్పకు తీసుకుపోవాలే తీసుకోపోతే ఇ ఒక రోజు వాళ్ళకి ఎంజాయ్ చేసినట్టయితది. ఒక రామప్పయినా ఇంకా వేరే వేరే తీసుకుపోమ్మని అడగాల.
ఆ నేనై
ఎంటైనా మంచి
ఆ
మ్మ్ పొండి
మరి మీయా మీ అబ్బాయిని ఆస్ లేయరా
నెక్స్ట్ ఇయర్ రేసుడ అయ్య ఏదో ఒకదా అంట్లో ఇంటికా ఉంట బడిగిపోతులేడు ఏం లేదు ఇబ్బంది పెడుతాడు రోజు ఒకరోజు వాళ్ళు హళ్ళ అయితే రెండు రోజులు స్వీడారు రెండు రోజులు హాలిడే తీసుకుంటాను మ్మ్ అసలు రోజు పోదున్న లెచ్ మళ్ళీ తయారు అయ్యే దాకా నేన్ టెన్షన్ పడుడు
అడు పోతాడ పోడా అనా
పోడు పోతడు పోడు అని నాకు టెన్షన్ కాదు మా మామ్మని టెన్షన్ ఉండదు ఇక ఈ రెండు మూడు రోజుల కాడుకి వెళ్ళికునే టెన్షన్ లేదు కానీ అవు లు మస్త ప మనని తనకే పని చేసిడు బడికి పోడు
అవును మీ అబ్బాయికి చెయ్యరిగిందట్ ట్ట
ఆ అయ్యా ఇప్పుడు కొంచెం సెట్ అయినట్టే కొంచ సైకిలి చలవాడు హ్యాండిల్ ఇ తిరునేది చూసుకోకుండా లైట్ లేదు అక్కడ చూసుకోలేదు డైరెక్ట్ పోయి
ఆ
కొంచెం దూరం పోగా మళ్ళీ ఇ తిరిగింది ఇడి తరికి అది బ్యాలెన్స్ ఆగా కింద పడడు ససీ రోడ్ మీద పడ సరికి చెయ్య ఇట్లా గుత్తిలా ఉండే అట్లా గోళ లాంటిది బయటకొచ్చింది
ఆ
ము మళ్ళ దాని రూపలు పెట్టి ఒక చిన్న రాడు వేసారు రాడు కూడా దపిచ్చిన సంవత్సరం
ఇప్పుడు ఓకే నాక్క మరి
కొంచెం ఇ ఓకే కానీ ఏదైనా బరువు పడితే కొంచెం నొప్పులు లేస్తాది ఎందుకే బరవెక్క పట్టని అను గాని ఏమైనా బ్యాట్ బ్యాట్ బాలు బాల్ అనుకుంటూరుకుతాడు ఆడతాడు
మ్మ్ మీ అబ్బాయి బాగాడతుద క్రికెట్
అనన్ ఆ బాగా ఆడతాడు హమ్ వెేడంట ఇష్టము ఉండ ప్రెస్ల
అయ్య ఇప్పుడ ఆడుతరి పెద్దగానకు ఆడరుద
స్టడీ మెడ పోతుంతవా దస
ఆ
ఏం కాదు దనకిమింటాది ఇష్టల్ లే ఇష్నం కాడడా
ఆ అతేడు
ఆ అడుతేడు ఏటో పోయిండు వచ్చిండు
రేపు మరి షాపింగ్ మద వస్తావాక్క చెప్పు ఎంటన్నా
అత్త నేను ఉంటాను మళ ఎత్త
ఆ సరే
హమ్